ఎం లేదు ఉట్టిగనే కు చున్నా
ఊహూ తిన్నావా తిన్నా ఏం స్పెషల్
ఆ ఫి ఎగ్
మర్చిపోయినా ఏం తిన్నావ్
ఆ మర్చిపోయినా నువ్వేం తిన్నావ్
చికెన్ ఉమ్
ఎక్కడా ఉన్నావ్ ఏం చేస్తున్నావు
ఇంట్లోనే ఉన్నా బోరు కొడతంటే
హు అందుకనే నాకు కాల్ చేసినావా వెరిగుడ్
ఇంకా చెప్పు ఏం చదువుతున్నావ్
ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్న
ఎగ్జామ్ ఆయిపోయిందా ఫస్ట్ ఇయర్ది
అయింది
ఎలారాస
మంచి గానే రాస్నా
మ్మ్
ఉ హ్మ్
ఇంట్లో ఎ అందరూ ఏం చే చేసుకుంటున్నారు
ఏమో ఏమో తెల్వదు
నువ్వేం రిక్ అక్కడ ఉన్నాం
బైటికనే కూచున్నా
హ్మ్
ఇంకా ఎక్కడ పోతా లేదవా పోత అచ్చా ఎందుకు రాలె
నా కాలేజ్ నడుస్తున్నాయి ఇంకా బోర్డ్ ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ లో ఉన్నాయి నేను మంచిగానే రాస్తా
నాకు తెలుసు గాని మళ్ళీ చెప్తున్నా మంచిగానే రాయ్
హ్మ్ సరే మీకెప్పుడైతే పెద్ ట హాలిడే
ఆ బాగా పెద్ద హాలిడేస్ ఉన్నాయి
ఎందుకు బోరు కొడుతున్నదా ఇన్ ట్లో
ఏం కొడతంది ఏం చెయ్యాలె పండుకునే ఉంటా
హ్మ్ హ్మ్ ఎక్కడైనా ప్లానింగ్ లేద ఫ్రెండ్స్ తోనే
లేదు ఉ ఇంకా చెప్పు ఆ ఇక్కడ్నేచదువుత ఎక్కడ పోవాలి మరి
నెక్స్ట్ ఈ ఇంటర్ అయినంక
ఇక్కడ్నే సచ్చిత
హు హు ఎవరు వండింది ఈరోజు
నక్క
ష్
నక్క
ఆహా నువ్వు ఏం చేస్తున్నావు మరి
నేను వెజిటేబుల్ కట్ చేసిన
ఆ
అయ్యిందా పని
ఇప్పుడు ఏం పని ఉంటాయ్
ఉంటది కొంతరో కొంతమందికి
హు హు నీకు ఉండొచ్చు న కుకా అట్ల
చెప్పు
మీ కాలేజ్ లో ఫ్రెషర్స్ పార్టీ ఏదైనా పార్టీ లేకు ఉండే
అయింద అయ్యింది
పార్టిసిపేట్ చేసినావ అందులొ
లేదు ఉట్టిగానే పోయినా కూర్చున్నా తిన్నా రిటర్న్ వచిన్న
ఎందుకు ఇంట్రెస్ట్ లేకుంది
లేదు
హ
ఏం చెప్పాలి నీ ఫ్యామిలీ ఎక్కడ ఉంది ఏం తెస్తున్నాడు
ఏం అందరు ఫోన్ న ఇంటికి రా మరి
ఆ అస్తా డ్రీమ్ లో వస్తా
పూజ ఉన్నాయి కదా రా
లేదను ఎంజాయ్ చే
వస్తా తీసుకోడానికి నేను ఆ
సరే సరే
రెడీ ఉండ మరి ఏం చూస్తా వస్తా తీసుకుని వెళ్తా
చూస్తా చూస్తా
బస్ అ మీ ఫ్రెండ్స్ కూడా స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఈ కాలేజ్ లో
కొంతమంది ఉంది కొంతమంది లేదు
ఎక్కడ వెళ్ళండి
తెల్వాదు
హైదరాబాద్
ఏమో ఏమో
అ
అ
కాలేజెస్ బాగా ఉందా ఇక్కడ
బాగా ఉంది మత్తే
కాలేజ్ లో
ఆ బ
ఫెస్ ఇంగ పార్టీ
ఆ ఫ్రెషస్ పార్టీ కూడా ఉంది. ఫేర్వెల్ పార్టీ కూడా ఉంది.
ఇంకా జరుగు
అవును సూప్ పర్
అందకు బోర్ కొడతాదా
అవును కొడుతుది ఏం చెయాలి మంచిగానే ఉంటది.
మరి ఎందుకుపోతావ్ బోర్ కొడితే పైసలు డబ్బులు వేస్ట్
అక్కడ పోయి మనం మనం ఎంజాయ్ చేస్తాం కదా
హు ఏదైనా ఫంక్షన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయితే ఎంజాయ్మెంట్ అయితది
మనం నేను ఫోన్ తీసుకు వెళ్ళిన కదా అప్పుడు ఫొటోస్ క్లిక్ చేసినా అదే ఎంజాయ్మెంట్ అయింది. ఏం చేయాలి మరి
పార్టిసిపేట్ చేయాలి, గేమ్స్ ఆడాలి, డ్యాన్స్ చేయాలి.
నా పార్టీ మన పార్టీలో గేమ్స్ లేదు డ్యాన్స్ ఉంది. కానీ డ్యాన్స్ లో ఇంట్రెస్ట్ లేదు నేను వద్దు అన్న పాటి లో వెల్ రాను చెప్పినా కాని నా ఫ్రెండ్స్ ఫోర్స్ చేసిండు అందుకే వెళ్ళినా
ఉహు
ఇంకా చెప్పు నీ కాలేజ్ లో పార్టీ అయితాదా లేదా
మా కాలేజ్ లో కొంచెం కొంచెం అయితది కానీ మేము పోము అన్నీ బోరింగ్ ఉంటది
అదే కదా
పిక్నిక్ కూడా ఒక్క ప్లేస్ లో అన్ని సారి తీసుకుంటారు.
ఆ అవును అదేనా
హు
ఏ కాలేజ్
హు
స్
నువు కూడా నెక్స్ట్ వివేకానంద నే పోతవా ఎందుకు
పోవాలి మరి ఏం చేయాలి నా అక్క కూడా అక్కడనే చదివుతది కదా అందుకే నేను కూడా అక్కడనే పోతా
అచ్చా ఎంజాయ్
ఓకే యూటూ
నా ఎంజాయ్మెంట్ అయిపోయింది
మ్యారేజ్ అండి నీకు
యస్
ఒకే ఎంజాయ్ విత్ యూ హస్బె
ఇంకా ఎప్పుడు పండుతవ్
ఏమో వస్తే గద నిద్రత్తలేదు అందుకే ఫోన్ చూస్తా నువ్వు గుడా చూస్తావు కదా నువ్వు కూడా చూడకు ఆ బాగా చెప్పినవ్ ఆ అన్నీ అయిందా నీకు తినడానికి పండుకుంటావా అక్కడ ఎప్పుడు
ఇప్పుడే పండుకుంట హ్మ్ నువ్వు
నేన్ ఫోన్ జూత్త
అంతే రీల్స్ చూడద్దు
యూట్యూబ్ చూస్త కార్టూన్స్ చూస్త అది ట్రెండ్ లో వస్తుంది కదా అది ఉంది కదా బెండగాయ బ్రేకప్ చేసిండు ఆ సరే నువ్ కూడా పండుకో
ఓకే బాయ్
త థా